హలో
బావున్నరా ఏం చేస్తున్నారు అండి?
హలో
హాలో నా వాయిస్ వినిపిస్తుంద
హలో
హలో
హలొ
నా వాయిస్ వినిపిస్తుంద అండి?
వాయిస్ వినిపిస్తుందా?
ఆ లేదండి బ్రేక్ అయిపో
మీకు వినిపిస్తుందా?
లె అలానే
హలో
హలో
హలో
మీ వాయిస్ క్లారిటీగ రావట్లేదు.
బ్రేక్ అయిపోతుంద నా వాయిసు.
ఆ అవునం
ఇంద
ఆ లే అలానే వస్త్
ఆ హలో
హలొ నా వాయిస్ ఇనిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది నా వాయిస్ ఇనిపిస్తుందా?
ఆ ఉప్పుడు వినిపిస్తుంది.
ఆ ఎల ఉన్నారు ఏం చేస్తన్నారు? ఆ బావున్నం మీరేం చేస్తన్నారు?
మేమేమి చేయట్లేదండి కాళీగ పడుకున్నాము మీరు తిన్నార?
అవునండి మేము మజ్జిగ తాగడానికి ప్రిపేర్ చేస్తున్నం వేసవికాలం ఓచ్చి హలొ ఆ వేస్తాంమండి. కర్వెపాకు కరీం కొంచెం మసాల అంటె టేస్ట్ కోసమె కొంచెం కొంచెం యాడ్ చేస్తాము. మీరెల ప్రిపేర్ చేసుకుంటారండి?
మేము నార్మల్ గా మజ్జి గ నార్మల్ మజ్జిగ తాగేస్తామండి అవేమి.
అవునండి
నైట్ పడుకునేటప్పుడె తాగుతారండి మీరు?
ఆ అవునండి అంటే మ మా సార్ త ఇట్లా రండి
ఆ
మేమ్ కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేస్తం యాక్టుల్ల్య్ ఫస్ట్ పొజిషన్ ఓచిన్నప్పుడు
ఉ
మల్లి చీకిిన దాన్ని వ వ్ వడ వడకడతారు కదా దాని వడ కట్టి అవడ కట్ అవునండి మేమ్ వడకేడతామండి ఎన్ మ ఎందుకంటే మా సార్ కే అవి తవితే కదండి మధ్య పల్కి అవి ఇష్టం ఉంట్ నచ్చదండి అందుకని వడకట్టి మేల్లగ వడకట్ టుందండి మజ్జిగ చిలికె దాంతో ఇల ఇల అంటే నారు అంటె వాటర్ లో కలుస్తాయండి ఇవి
ఔను ఇగ అప్పుడు వాటర్ లాగ వచ్చిందాన్ని అవి చేస్తారండి జీలకర వేసి
దాంట్లో జిలకర వేశాం కొంచెం ముందుగా ఇంట్లో వాడుత్ ధనియాల పొడి లాంటివి అవి కొంచం యాడ్ చేస్తాము సాల్ట్ కొంచెం యాడ్ చేస్తానండి
దేనికండి అది చల్లగా ఉండడానిక వేడి తగ్గి
అంటే మధ్యాహ్నం కొంచం బిర్యానీ అంటే కొంచెం పొట్ ట్టకి హెవిగా రోజు తినేదానికన్ ఆ రోజు తినేదానికంటే కొంచెం ఎక్కువగా ఆయిల్ ఫుడ్డు లేకపోత్ మషాల ఫుడ్డు తీసుకున్నప్పుడూ దాన్ బ్యాలెన్స్ చేయడం కోసం నైట్ ఫుడ్డ్ మానేసి మజ్జిగ తాగి పడుకుంటే కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఆ గ్యాస్ లాంటివి మార్నింగ్ ఫేస్ చేయకుండా మన జీర్ణయంకి కొంచం రెస్ట్ ఇస్తే బాగుంటది అని చెప్పి ఈ పద్ ద్ధతులను యూస్ చేస్తున్నమండి
బాఉందండి మీ పద్ధతి
ధన్యవాదాలండి మీకు మా పద్ధతి నచ్చినట్టి నచ్చినందుకు ఫ్యూచర్ లో మీక్ కూడ ఇది ఉపయోగ పడితే
ఆ డెఫనెట్గా చేస్తుంది మీరు కొత్తగ ఇంకేం రెసిపీస్ చేస్తారండి
నేను కొత్తగా అంటే కొంచం ఇంతకే ఎదోట్ చేయాలన్కుంటాను కానీ ఏది చెయ్యను ఎందుకంటే మా ఓళ్ళందరూ కొంచెం తక్కువగానే తింటారు సో దాన్వల్ల నేన్ చేద్దామన్కున్నా ఏది చేయను
మీకు ఆ వెరై టి వెరైటివి చేయాలన్పిస్తుందా అండి అది ఇంట్రెస్ట్ ఆ అండి
ఇష్టమెనండి నేర్చుకోడం అంటే నాకు వంట్లేమి రావు ప్రస్తానికి ఇప్పుడే ట్రై చేస్తున్నాన్ ప్రతి ఒక్కటి
యూట్యూబ్ లో చూసి పి ప్రిపేర్ అవుతానండి లేక్
ఆ ఔన్ ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఎక్కువగా చూసి అన్ని దాంట్లో చూసి ప్రిపేర్ అవుతాను
పట్టికులర్ గా ఒక ఛానల్ చూస్తారండి లేకపోతే
అలా ఏం ఉండదండి ఒక రెసిపీ చెయాలంటే నాలుగైదు వీడియోలు చూస్తాను అ నాలుగైదు వీడియోల్ ఉన్నాయ్ ఆ నాద గ్గర ఏం ఉన్నాయో ఏమేంస్ ఉన్నాయో మళ్ళీ అది నా పద్ధతిలో మళ్ళీ నేను చేసుకోవాల్సి ఒచ్చింది ఎందుకంటే పల్లెటూర్లో సిటీ లో ఉన్నట్టు అన్నీ దొరకవ్
దొరకవు కదండి అంతే
అమ్ ఆళ్ళ్ తిన్నట్టు పల్లెటూర్లో తిన్లేరు కాబట్టి మళ్ళీ నా పద్ధతి ఉపయోగించాల్సి ఒచ్చింది కొన్నిసార్లు బానే ఉంటయ్ కొన్నిసా ర్లు బాగోవ్ ఏం చేస్తాం
ఉమ్మ్ ఎలా అయితేనే కొత్తగా అయితే
చేస్తున్న మండి హు మ్ అంతకేనా అమ్మాయిలికి చిన్న హు మ్ చెయ వంటలో కూడా ఒక సబ్జెక్టు ఉండే స్కూల్ లో
ఇంకా అందరు వాటి మీద ఇంట్రెస్ట్ చూపించేస్తున
అండి అమ్మ అయిన ఇంకా చెయ్యాలి తప్పదు అన్ని రంగాల్లో ఎదరుకెళ్ళి అసలైన రంగాన్ని వెనక కటాల్సి వచ్చింది దానివల్ల ఫ్యూచర్ లో నాలాగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది
ఇంకా తప్పదులేండి ఇంక
మీకు ఏ రెసిపీ అంటే బాగా ఇష్టం అంటే ఏ వంటకం అంటే మీరు బాగా
నాకు చికెన్ అంటే చాలా ఇష్టం అండి
అవునండి న నాకు కొంచెం వింతగా ఉండందండి నాకు అది ఇదని ఏముండదు టయానికి ఎదుంటే దాని నీ తిండమ్మే నా పని కాకపోతే కొంచెం ఫ్రైడ్ రైస్ లే ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం ఎందుకంటే మన కాస్ దొరికినప్పుడు మన విధుల్లో అంటే ఎదుంటే అది
ఏది ఉంటే అది తినేయడమే మంచిది అండి
కారణం నేను డిసైడ్ అవ్వలేను ఈ రెస్టారెంట్ ఉన్నప్పటిక ఇంకోటి ఇష్టమేమో అనుకుంటాను ఏదో లైఫ్ అలా యెల్తు
అంటే కడుపు నిండుతే చాలా అనుకుంటే చాలండి
అనుకుంటాం చికెన్ మటన్ నాన్ వెజిటెబుల్ అన్ని తింటాను కాపోతే కొంచం అరటి కాయ అంటే ఇష్టం టి కాయ కర్రి గోరు చిక్కుడు కాయలు ఈ రెండు తప్ప ఉమ్ అవును నాన్ వెజ్ లో ప్రతి ఒక్కటి ఓకే
ఇష్టమయినది అలా అలా అన్ని తింటేనే హెల్త్ కి మంచిదండి
ఉమ్ మీరు హెల్త్ ట్రి టిప్స్ ఏమన్నా యూస్ చేస్తున్నారా రేమిడీస్ హెల్త్ టిప్స్ ఏమన్నా మీకు తెలుసా ఫేసులు టిప్స్
ఆ లేదండి నాకు తెలీదు అన్ని నేను పేస్
అవునండి అంటె మీ స్కిన్ హెల్దీ అండ్
అలా ఏమి కాదండి అంటే ఏదైనా రాస్తే మళ్ళీ పడైపొద్దేమో అని భయం అండి నేను బీటెక్ వరకు కంప్లీట్ చేసాను
ఓ గుడ్. ప్రస్తుతం మీరు వింటి కడారు బెంచ్. చేస్తున్నారా జాబ్ సెర్చ్ చేస్తున్నారా.
సచ్చిందా ఉన్నాను.
సరే అండి ఆ మీరు ఈ రోజు జరుగుతున్న టి ట్వంటీ మ్యాచ్ ఉంది చూస్తున్నారా
మీ వాయిస్ బ్రేక్ అయితుంది అండి నాకు.
మీకు ఏమైనా క్రీడల మీద మీకు
ఆహ్ నాకు అంతే ఏమి ఇష్టం ఉండదు కాని మాములుగా షటిల్ ఆడడం అంటే ఇష్టం అంతే అండి. ఖాళీ అది కూడా ఖాళీ టైం లో.
టి ట్వంటీ మాచ్ చూడట్లేదా మీరు.
ఆహ్ లేదాండి చూడట్లేదు.
అవునాండి.
ఉమ్.
ఆహ్ మీరు మూవీస్ చూస్తారా.
ఆహ్ మూవీస్ చూస్తానండి వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తానండి.
అవునా ఇప్పుడు అందరు వెబ్ సిరీసే ఎక్కువ చూస్తున్నారు. దానికంటే మీరు మీ స్కిల్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవడమా లేకపోతే ఏదన్నా కొత్త స్కిల్స్. నేర్చుకోవడమా. దాని మీద మీరు ఎక్కువగా పెట్టారనుకోండి. అంటే ప్రెసెంట్ యూట్యూబ్. రన్ చేయడం కూడా ఒక స్కిలే. దాని వల్ల కూడా చాలా మంది చదువు లేని వోల్లు కూడా చాలా మంది సక్సెస్. సక్సస్ అంతున్నారు వాళ్ళ లైఫ్స్ థెయ్ చేంజ్ దేర్ లైఫ్.
అవును.
ట్రై చేయండి కొత్తగా అంటే వెబ్ సిరీస్ మూవీస్ ఇవి చూడటడం వల్ల. మనకి యూజ్ ఉండదు ఒక వెబ్ సిర్ ఉమ్ వెబ్ సిరీస్ చూడాలంటే. ఎస్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూవీస్. చూడాలి అంటే త్రీ హౌర్స్ ల లాప్. మనం లాస్ అవుతున్నాం అక్కడ అంటే. మన లాంటి ఉమెన్స్ అంటే మధ్య తరగతిలో ఉన్నవాళ్ళు. మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మన చేతిలోనే. ఫోన్ లో కూడా అన్ని వస్తున్నాయి నాకు తెలిసి ఎందుకంటే. అదే నేను నాకు మేబి ఆ స్టేజి ఉండకపోవచ్చు నేను. అదే నా ఫ్యామిలీ ఎం అనుకుంటారో నేను చేస్తే ఏమైనా అనుకుంటారేమోనని ప్రజెంట్ నేను చేయలేకపోవచ్చు. కానీ మీకు ప్రెసెంట్ అంటే ఆహ్ మీ పేరెంట్స్ ఉంటారు మీ సిస్. ఉంటారు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నేనుంటే వెనకాల. మా భర్త ని అడగాలి అలా అలా నా ఫ్యామిలీ వెనకాల ఉన్న ఫ్యామిలీ ని అడగాలి. ఆలోచించాలి నాకు ఒక చిన్న పిల్ల ఉంది కాబట్టి నేను ఆగు.
పిల్ల గురించి ఆలోచించ్.
కని ఆహ్ ఆలోచించాలి మీకు ఇప్పుడే ఈ స్టేజ్ లోనే. ఇప్పుడు మీరు ఇంకా ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు ఒక స్కిల్ నేర్చుకుంటు. మీరు యూట్యూబ్ కూడా చేయొచ్చు. రెసిపీస్ కానీ మీరు యూట్యూబ్ లో ఉమ్. యూట్యూబ్ లో మీరు మీకు తెలుసు. ఇది వచ్చేసి ఏదో వచ్చేసి మీరేం పెట్టా అవసరం లేదు యూ. యూట్యూబ్ లో నేర్చుకుంటూ మీరు అది నేర్చుకునేదే. పెటోచ్చు ఆహ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అద్. ఇది కూడా చేయొచ్చు ఇది నేను మీకు చెప్తున్నాను ఎందుక్ గంతే టైం అనేది రోజులు వారాలు వారాలు గంట నెలలు నెలలు సంవత్సరాలు కానీ మనం ఇదే ప్లేస్ లో ఉండటం అనేది కరెక్ట్. కాదు మన ముందే మనకంటే తో.